హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తాంది మీకి వినిపిస్తుందా
ఆ వినిపిస్తు బాన్నార
హలో
హలో
కొంచెం గట్టిగా మాట్లాడతారా
ఆ గట్టిగానే మాట్లాడుతున్నాను
ఆ ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా లేదేమో
వినిపిస్తుందా ఇప్పుడైతే ఆ బాన్నా మీరు బాన్నారా
ఆ బాగున్న ఏం చేస్తున్నారు
నేను ఏం లేదు మూవీ చూస్తాన్నాను అట్లా మీరు
నేను కూడా ఇంతవరకు మూవీ చూసాను ఇప్పుడే మీతో కాల్ మాట్
అవునా ఇక్కడ మొబైల్ మొబైల్నా లేదంటే టీవీలో చూసారా
థియేటర్కి వెళ్ళాను
ఓ థియేటర్ ఓ ఏ మూవీ చూశారయితే థియేటర్ లో
విజన్ క రిలీజ్ అయింది కదా దురంధర్ టు
రీసెంట్గా ఏది రిలీజ్ అయింది నాకి తెలీదే మూవీ ఏ మూవీ నేమ్ చెప్తారా అంటి
దురంధర్ టు
ఓకే ఓకే బాగుందా
ఆ బాగుంది అది స్పై సినిమా కదా అందుకు బాగుంది మీరు చూడలేదా
మేం చూడలేదండి నేను జస్ట్ ఏమున్నా మొబై లోనే మొబైల్
ఏ మూవీ చూసారు రీసెంట్
నేనా సీతా పైనమని కొత్తగా వచ్చింది ఇప్పుడు తెలుసా
లేదు తెలీదండి బాగుంద
తెలిదు చూడలేదా ఔ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది దాంట్లో కంటెంట్ బాగుంది చూడండి బాగుంది దీంట్లో మూవీ రూల్స్ వెబ్సైట్ లో దొరుకుతుందా మూవీ
కే ఓకే దాంట్లో వెళ్ళి
చూడరా మీరు మొబైల్ అవునా డౌన్లోడ్ ఏం లేదు అట్లే డైరెక్ట్గా చూడచ్చు
నేను చూస్తాను మొబైల్ అది ఎక్కువగా చూడ్ను కొంచెం కొంచెం
అవునా అం ఎక్కువ చూడరా మీరు మూవీస్ థియేటర్కే పోతారు మళ్ళి చూడరా
మీరు కొంచెం సెల్లు దెగ్గిర పెట్టుకోని మాట్లాడతారా మీ వాయిస్ ఇన్బీడం
ఇప్పుడిన్పడుతుందా
ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది బాగా
అంటే కాదు మీరు మొబైల్లో ఎక్కువ చూస్తారా లేదంటే థియేటర్ లో చూస్తారా లేదా టీ వీ లో చూస్తారా
మీలాగ మొబైల్ ఎక్కువ చూసాను
ఓ మొబైలే ఫ్రిఫర్ చేస్తారా ఎక్కువయితే మీరు
ఆ మొన్న ఆ పెద్ద సినిమా రిలీ థియేటర్ వెళ్లి చూసా
ఓ అవునా నేను ఎక్కువ థియేటర్కి ఏం పోను గాని మొబైలోనే చూస్తా క్ మీరు ఇంక రీసెంట్గా ఏ మూవీస్ చూశారు ఉ
ఉంటుందనే చీసున్నదే
ఓ వెబ్ సిరీస్ కూడా చూస్తారా మీరు
ఆ చూశాం జూడండి బాగుంటుంది వన్ పీస్ యానిమి మాదిరి హలో